హాయ్ అన్న ఉన్నరా
హూ బా ఉన్నా అండి మీరు
హా బాగున్నానండి ఏం చేస్తున్నారు
ఏం లేదండి ఖాళీ ఉన్నా మీరు తిన్నారా
ఆ తిన్నాం మీరు తిన్నారా
లేదండి ఇంగా తినాలే మీరు
ఏమై ఇంకా టైమ్ చూడండి ఎంత అవుతుందో
తినాలండి ఏం దిన్నారండి
మేమా కారం పోటీ కారం పొడి ఉల్లిగడ్డలు కట్ చేసుకొని తిన్నామండి
ఆ
హ అసలుకి బయటికి వెళ్ళాన ఏదైనా కర్రీ దొరుకుతుందేమో తెచ్చు కుందామని చెప్పేసి ఎప్పుడైతే ఇష్ట ఇష్టంగా ఏం ఏం బాలేదు పీజీలో ఫుడ్ బయట పోదామని తెచ్చుకుందాం అని అనుకుంటాము ఆ రోజు మాకు ఇయి ఉండదండి బయటా అన్ని షాప్ లన్న మూసేసి ఊంటారు ఎక్కడా ఉండదు
ఆ
హా
ఇంకేంటండి తినాలండి ఇంకా లేట్ అయిపోయింది తినాలి ఎమన్న రీసెంట్ గా ఏమన్న మంచి మూవీస్ వచ్ఛినాయ అండి ఏమన్నా చూసినారా
రీసెంట్ టైమ్స్ లో నేను ఏం మూవీ చూడలేదు అ ఏ మూవీస్ చూడలేదండి రీసెంట్ టైమ్స్ లో వాజ టూ మూవీ ఒకటి లాస్ట్ గా నేను చూసిన మూవీ
ఓహో చూసారా అండి వాజ టు ఆ చూసా అండి ఎలా అనిపించిదండి మీకు ఇ ఎక్స్పీరియన్స్
ఆ మూవీ చూస్తున్నంత వరకు ఫస్ట్ ఆఫ్ వరకు ఓ మామూలు గా ఇంకా మనం కాలేజ్ లైఫ్ అంటే ఎంజాయ్ చేస్తాం కదా అనిపించింది తర్వాత సెకండ్ ఆఫ్ నుంచి సక్రిఫైస్ అంటే ఏంటో తెలిసిందండి సాక్రిఫైసెస్ లైఫ్ లో మూవీ లో ఉండే సాక్రిఫైస్ కి లి లిటరల్ గా నేనైతే నేను ఒకదాన్ని చూసాను అన్నమాట ఆ రోజు నాకు లీవ్ ఉందని నెక్స్ట్ నెక్స్ట్ డే నైట్ చూసాను అన్నమాట నేను మా ఫ్రెండ్ ఫోన్ తీసుకొని సీరియస్ గా అండి లాస్ట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వాళ్ళ ఫాధర్ చనిపోతారు చూడండి అ అక్కడ నుంచి ఆ ఫిఫ్టీన్ మినిట్స్ లాస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ చేయి అడ్డం పెట్టుకొని ఏడ్చాను తెలుసా నేను ఎడిస్తే మా ఫ్రెండ్స్ ఏమైనా లేస్తారేమో అని ఫుల్ గా ఏడ్చేసాను అండి నేను
హర్ద్ టచింగ్ మూవీ అండి ఆది బాగా
అవునవును సీరియస్లీ ఆ మూవీ అంతట్లో మీకు బాగా ఇష్టమైన సీన్ కానీ ఏమన్నా ఇన్సటెంట్ గాని ఉందా
అంటే వాళ్ళని ఒక్కసారి తప్పు చేసాక మళ్ళీ మళ్ళీ ఎత్తి చూపిస్తారు చూడు అంటే ఆ ఫేస్ ఆఫ్ లైఫ్ లో మన పబ్లిక్ లో ఇప్పుడు ఒక చిన్న మిస్టేక్ చేసినా కూడా వాళ్ళ లైఫ్ టైమ్ ఎంత చీప్ గా చూస్తారు అంటే అంత చీప్ గా చూస్తారు అది ఒక బెస్ట్ అంటే అది ఒక దాన్ని ఏమంటారంటే చెప్తాను ఒక మంచి లెసన్ అన్నమాట అది
అవును
ఆ ఒక మంచి మోరల్ అన్నమాట అలా ఉండకూడదు ఏదైనా చిన్న తప్పు చేసినా సమాజం అట్లా యాక్సెప్ట్ చేయదు మళ్ళీ రిటన్ గా వీడు మంచోడు అని చెప్పదు ఎప్పుడు ఇట్లానే చేస్తా ఉంటారు అని చెప్పి పాపం వాళ్ళని ఆ కుంగదీస్తారు మనిషిని
లైఫ్ లాంగ్ వాళ్ళు ఉన్న బ్రతికున్నన్ని డేస్ అదే అదే ఇంటెన్షన్తో అదే చూపుతోనే చూస్తారు
అవును వాళ్ళు చేసిన చేయ ఇంకో ఇన్సిడెంట్ వాళ్ళు చేసిన తప్పు ఏంటంటే ఆ డ్రగ్స్ వేసుకోవడం ఆ షాప్ లో ఒక్కసారి చేసుంటారు అప్పటి నుంచి మానేసింటారు మానేసినా కూడా వాళ్ళకి వాళ్ళకి అదే విధంగా అట్లనే చేస్తారు
హ్మ్
ఆ వాళ్ళ సార్ ఉంటారు చూడండి వాళ్ళ సార్ ఉంటాడు చూడు వాళ్ళ సార్ వాళ్ళ దాన్ని ఆ వాళ్ళని బాగా సపోర్ట్ చేసి వాళ్ళ కోసమే నిలబడి అది ఒక బెస్ట్ వాళ్ళని కొట్ కొట్టినా కూడా సార్ అడ్డం వస్తే వాళ్ళని కొట్టినా కూడా హాస్పిటల్లో లో కూడా మీది కాదులే తప్పు అని చెప్పేసి వాళ్ళని ఎంకరేజ్ చేసి వాళ్ళని ఏ దాంట్లో తప్పు ఎక్కువగానికోవగానే చూసి వాళ్ళకే సపోర్ట్ ఇచ్చి చేస్తాడు హ్మ్ అంటే టీచింగ్ టీచర్ అనేవాడు ఒక టీచర్ అనే అతను అలానే ఉండాలండి
సపోర్టివ్గా ఉండాలి అంటే వాళ్ళని సప్ సపోటివ్గా అంటే ఎలాగంటే పిల్లలు ఈ ఏజ్ లో కొచ్చేసారు కానీ వాళ్ళని అ అలాగా వాళ్ళని మార్చకూడదు వే ఆఫ్ మగ వాళ్ళని మార్చడం వేరే విధంగా ఉంటుంది అని చెప్పేసి ఆ తను ప్రూవ్ చేస్తాడు
అవునండి అంటే ఒక టీచర్ ఒక లక్షణం అట్లా ఉండాలి ఎప్పుడు థ్రెట్నింగ్ అంటే భయపెట్టించుకోకుండా పిల్లల్ని వాళ్ళు అట్లే భయపడుకుంటా వాళ్ళు లైఫ్ లో ముందరికి వెళ్ళలేడు ఏదైనా అడుగు వేయాలంటే ముందరికి వెళ్ళలేరు
అవును
ఆ సిచ్చుయేషన్స్ కి స్టూడెంట్ కి రాకూడదు ఏదేనైనా ఫేస్గా ఫేస్ చేసే విధంగా ఉండాలి ఇప్పుడు మనకి ఇంటర్వూ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే ఇప్పుడు కాలేజ్ లో అంతా సార్ వాళ్ళకి భయపడుకుంటా భయపడుకుంటా స్కూలింగ్ లో అంతా తా భయపడుకుంటా భయపడుకుంటా ఉంటాం అదే బయటకి వచ్చినా కూడా జాబ్ లోకి వచ్ వచ్చినా కూడా మన ఇంటర్వ్యూ ఎవరుంటే మనం భయపడతాం కొద్దిగా స్ట్రెస్ గా ఫీల్ అవుతాం ఆ ఫీల్ అనేది రాకు కుంటే చిన్నప్పటి నుంచి బాగా నీట్ గా టీచింగ్ చేసి బ నీట్ గా పెరిగితే వాళ్ళతో కూడా క్యాజువల్ గా మాట్లాడి మంచిగా ఏదంటే అది అంతే దానికి టెన్షన్ పడుకోకుండా ఆన్సర్ చేసే అబిలిటీ ఉంటది అనమాట
హ్మ్ నాకు బాగా ఇష్టమైన ఏంటంటే ఆ మూవీ మొత్తంలో ఆ బ్రదర్స్ వున్నారు చూడండి దుబా దుబాయ్కి వెళ్ళింటాడు ఒక పెద్ద బ్రదరు దుబాయ్కి వెళ్ళింటాడు చిన్న బ్రదరు వాళ్ళకి మెసేజ్ చేస్తాారు నువ్వు ఇక్కడికి రావద్దు నీకు ఇక్కడికి రావాల్సిన కర్మ ఏముంది చెప్పు అని చెప్పి మెసేజ్ చేసింటే వాళ్ళ బ్రదర్ మీద కోపంతో ఇతను వినండి అక్కడ బాగా ఎంజాయ్ చేస్తున్నాడు సో అందుకే నేను రాకూడదు అనుకున్నాడు అని చెప్పేసి తను వెళ్తాడు కదా అదే పని మొండిగా వెళ్తాడు తర్వాత వాళ్ళ మీరు నెక్స్ట్ టైం కష్టం చూసిన తరువాత తమ్ము అంటాడు కదా నువ్వు నీ మెసేజ్ చూడకపోయింటే నేను వచ్చేవాడిని కాదు ఇక్కడికి అని అంటాడు కదా ఆ టైమ్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాడు చూడండి వాళ్ళ బ్రదర్ కి అంటే నువ్వు అప్పుడు కోపంతో చూసినావు అప్పుడు నువ్వు చూసినప్పుడు నీకు అలాగే అనిపిస్తుంది ఒకవేళ నువ్వు ఇప్పుడు ఈ టైమ్లో చూసింటే నీకి ఇంక వేరే విధంగా అర్థం అయితాది అని విషయం చెప్తాడు చూడండి ఫేస్లో ఒక ఎక్స్ప్రెషన్ తో చెప్తడు ఇక్కడికి రావద్దురా నీకి రావాల్సిన కర్మ ఏముంది చెప్పు అని అ అప్పుడు చదివినప్పుడు నేను కూడా అలాగే ఫీల్ అయ్యాను అంతే తను అక్కడ ఎంజాయ్ చేస్తున్నాడము అందుకు రావద్దని కానీ తను చెప్పేటప్పుడు తను చెప్పే విధానంలో తన బాధను వాళ్ళ తమ్ముడు నేను అనుభవించిం లేదు మా తమ్ముడు అనుభవించు ఎంత కోపం ఉన్నా తమ్ముడు మీద నేను అనుభవించిండేది నా తమ్ముడు అనుభవించకూడదని చెప్తారు చు
హ హా
అ
అది అంటే ప్రతి ఒక్క దాంట్లో ఒక మంచి మోరల్ అనేది ఒక ఒక్క సీన్లో ఒక మోరల్ ఉంది దండి సినిమాలో గుడ్ మూవీ అందరికి స సజెస్డ్ అందరికి మూవీ చూడ్డానికి అది ఒక సజెషన్
ఉ అంతేకాకోకుండా ఇంగొక పర్సన్ ఉన్నాడు చూడండి లావుగా ఉండే పర్సన్ అంటే వీళ్ళతో పడితే నువ్వు చెడిపోతావని చెప్పింటే దూరం పెట్నట్టు ఆ పర్సన్ ఉన్నాడు కదా ఆ గుర్ర గుర్రం దగ్గర పని చేసేవాడు అంటే మత్తెత్తి ఇది అది అని చేస్తాంటడు కదా వాళ్ళ ఓనర్ తను ఎలా చూస ప్రతి పనికి తిట్టడము ప్రతి పనికి అరవడము అలాగ చేసేవాడు వాళ్ళ ఫాదర్ చనిపోయిన్ తర్వాత తను బాధపడుతుంటే తనే దగ్గరికి వెళ్ళి తని హగ్ చేసుకొని ఓదార్చూడ్ ఓదార్చారు చూడండి అప్పుడు కూడా అనిపిచింది అవును యూకే యూకేసి
కా కానీ వాళ్ళిద్దరు నడుచుకుంట వెళ్తారు జూడండి అది భలే నచ్చింది ఫ్రెండ్షిప్ కి ఒక పాయింట్ పెట్టుకొని ఇద్దరం నడుచ్చుకుంట పోయి నడుచ్చుకుంటూ వచ్చి అది అది కూడా బాగా నచ్చిందండి నా
మనం ఇలా చూసుకుంటా పోతే ప్రతి సీన్లో ఏదో ఒక మోరలు ఉంది ఏదో ఒక మురలు
అద అదే మూవీ అనేది అంటే లైక్ బ్రదర్ అండ్ సిస్టర్ రిలేషన్ కాని ఒక్క బక్కటి అతను ఉంటడు చూడు దాంట్లో బక్కా అతను వాళ్ళ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఎప్పుడు కొట్లాడుతానే ఉంటరు ఉ
లాస్ట్ లో ఒక మాట అంటారు చూడండి మా చెల్లికి నేను కాకపోతే ఇంకా ఇంకెవరు కొనిస్తారు నీకు ఆ వడ్డ్ లీట్రలీ నాకు చాలా చాలా బాగా నచ్చిందండి
అవును
ఇ
ఫస్ట్ నుంచే మూవీ అలా అలా ఫ్లో అయిపోతా ఉంటద్ చూసా అంటే చూడబుద్ధి అయితుంది నేను థియేటర్కి వెళ్ళానా అసల లాస్ట్లో వందమంది ఎడ్స్ స్తున్నారు పాపం ఏడుస్తాంటే కామెడీ కూడా అట్లనే ఉందండి దా
ఆ నిజంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ంతా కామెడీ ఉంటుంది ఆ, సెకండ్ హాఫ్ అంతా ఎమోషనల్ గా ఉంటుంది.
హుమ్మ్,
కానీ లైఫ్ లో జరిగే మూమెంట్స్ే చూడండి వాళ్ళన్నీ తీ, చిన్న చిన్న మూమెంట్స్ అన్నిీ చిన్న చిన్న మూమెంట్స్, ఎంత ఎమోషనల్ గా తీసారు చాలా ఎమోషనల్ గా తీశారు.
డైరెక్టర్ గారు బాగాశారండి వాజా వాజా వన్ కూడా ఉంది వాజా వన్ చూడలేదు చూడాలంటే, అనిపిస్తుంది వాజా టూ చూస్తే వాజా వన్ చూడ చుడా అనిపిస్తుంది.
ఆ నేను కూడా చూడలేదండి వాజ వన్,
నేను ఫస్ట్ టైం అనుకున్నానంటే అది, అంటే ఏదన్నా ముస్లిం పరంగా అట్లా అనిపించింది కాగాని స్టార్ట్, టింగ్ లో తర్వాత ఆ డెప్త్ ని తీసుకొచ్చినడు, అంటే కేరళ వాళ్ళు ఎక్కువ ముస్లిమ్స్ే ఉంటార అనమాట, అంటే నాకు తెలిసినంత వరకు ఆ మూవీలో అట్లా,
ఉహ
అట్లా చూపించాడు అన్నమాట అంటే ఒక రిలీజియన్ని కాదు కాని, ఆ మూవీ స్టార్టింగ్ లో అట్లా అనిపించింది మా ఫ్రెండ్, అంటే ఒక అబ్బాయి అన్నాడు శారీ ఆ ఒక అబ్బాయి ఉన్నాడు.
ఉమ్
ఆ అబ్బాయి యాక్టువ గా చెప్పాడనమాట నాకు, ఆ ఇట్లా పొదంద మూవీకి అంటే నేనే ఏమనుకున్నా అంటే, ఆ రిలీజియన్ సంబంధించిన ఏమో అనుకుంటున్నా కానీ డెప్త్ మాత్రం మూవీ సూపర్ ఉందండి అసలు,
చాలా బావుందండి ఈసారి మీరు కూడా బజెట్, టూడ్ వాజా వన్ కూడా చూడండి ఓకేనా, ఓకే అండి సరే అండి బాయ్,
ఓకే అండి బాయ్ అండి బాయ్ గుడ్ నైట్ అండి.